హలో ఏదొ ఒక తాపీక్ చెప్ప
ఏం టాపిక్
చిరకొస్తుంది ఇ నాకు వచ్చిందా మసలుది నా కోకటత్తను కొడక అంటంది ! ! ! ! ! ! ! ! ! ! ! ! అదస కుట్ట పడతాలదు మష్మా అన్నా గట్టిగా అరిసేస్తున్నాను చిరాకు తెపిస్తుంది లేకపోతే దానివల్ల ఇ తిప్పలు అన్నీ లేదంటే ఆ ఆ జాకెట్ నేను ప్రశాంతంగా కుట్టుకు కట్ చేసుకునేదాన్ని వచ్చింది అంతే నాశనం
షాపింగ్కి వెళ్దామా ఇ డబ్బులు వచ్చాక్క
జీవి మాల్ వెళ్దామెంటే
ఆ ఎల్లిగా ఒక రౌండ్లేసి వచ్చేయడమే కాదా ఒక ట్రైల్ వేస్తాం అంతే
కానీ స్లిప్పర్స్ స్లిప్పర్స్ కొనుక్కోవడానికి వెళ్ళాలి మంచి క్వాలిటీ కొనాలే బాబు
స్లిప్పర్స్ నేనేమో టాప్స్ తీసుకోవాలి ఏంటి అప్పుడు రాజమండ్రింలోం కదా సంక్రాంతికి అప్పుడు తెగ ఆఫర్స్ పెట్టేసాడు సిక్స్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అన్నాడు బాగున్నాయి కూడా కానీ డబ్బులు లేవ్
అ అవి బాగున్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉన్నప్పుడు మనకి బాగున్నాయి దొరకవు
మ్మ్ మోత్తం తిరిగేసీ స్తాను కానీ ఏంటి ఆఫర్ లో ఆఫర్ లోనే వేసేస్తున్నాడు చీర లు అంటి వేసేస్తున్నాడు మేమేమో ఏంటి అంత ఎంతమంది తీసుకుంటే అక్కడ ఎంత మంది ఉంటే వాళ్ళు ఒక్కకటి తీసుకుంటే రెండు తీసుకు కున్న వాళ్ళకే అంట కాకపోతే ఎప్పుడు ఉన్న కాస్ స్ట్ కాకపోతే ఆఫర్లని పేరుతో ఆడు ఆరు వందలకు అమ్మేతున్నాడు అన్ని
బానా అంత అయి
ఆఫర్ అన్న పేరింటే చాలు కదా తక్కువ అనిపించేద్దు మనకి
హ్మ్ స్లిప్పర్స్ తీసుకుంటాను అ నేన అయితే నా క్వాలిటీ ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే స్లబర్స్ తీసుకోవాలి
నేను అయితే డ్రెస్సులు తీసుకోవాలి ఆ ప రోజు పొద్దున్న అక్కడికి కెళ్తున్నాను కదా బంమ్కూడా అంటుంది ఏసుకున్నాయి ఎసుకెళ్తా ఏంటి అంటే అయ్యే ఉన్నాయి కథ
అహ్ ఆహాహా
లేపోతే నాకు హెవీ డ్రెస్ స్తులు ఉన్నాయి పండగల్కి ఎక్కువాలంటే కొనుక్కుంటాను అవి ఎప్పుడో ఒకసారి యేసుకుంటను అంతే
హ్మ్ నా దగ్గర అయ్యలేవు ఇయ్యలేవు రెండు అయిపోయినాయి ఇది వరకు అయ్యన్నా ఉండేవి అయి కూడా సినిమా అయిటింది పాతయి ఓల్డ్ మోడల్ అయిపోతాయి కప్పుడు ఎసుకుంటా
అవును పండకి పండకి ఏంటి మారతాయి డిజైన్లు మారతాయి మారతాయి మళ్ళీ పండక్కి ఎసుకుందామంటే అది ఓల్డ్ మోడల్ అయి అయిపోది
అవును ఏదో కోట ఉంటది ఓల్డ్ డ్రెస్ వేసుకోవడానికి సిగ్గుపడకూడదు
హ్మ్ అయి బాబోయ్ ఇన్స్టలోనా టబుల్ తెగ చూపించే తరు డ్రస్లు వీళ్ళ అందరుూ ఎప్పుడెప్పుడు కొనేస్కుంటారా అనిపింటది
హ్మ్మ్ చాల వచ్చేసింది అసల అయ్యో అక్క ఏదన్నా అయితే సాలు చచ్చి పోతేనెనిగ ఇందక్నుంచి మాట్లాడుతున్నాను డైవర్ట్ అవ్వలేకపోయాను జూడు
డైవర్ట్ అవ్వల ఆంటీ ఏ గద మే అన్నార ఏంటి నిన్ను
మా అమ్మ నా కష్టాన్ని గుర్తించకుండ తిట్టిందని నా బాధ పోత పోయింది పోనిలే అని ఒదిలేయచు కదా
హ్మ్మ్ మరి ముందు నుంచి వాన్ చేతూనే ఉంది ఆంటీ పోని దానికన్నా నువ్వు బాగ కొట్టల్
అందుకే గద జగతగా కుట్టాను ఆమే కుట్టాడ పోయిన అంత జాగత్త కుట్టను తెలుసా అంత జాగ్రత్తగా పెంచను తెలుసా అంట చూడది
మరి నీకుడ సరిపోదా అది
ఆ సరిపోయిందే జాకీటు కని ఫ్రంటూ ఆ నక్ డిప్ ఉండదు కదా ఇది ఫ్రంట్ నెక్ అది కొంచెం డీప్ అయి ఇచ్చేసింది లూజ్ అయ్యింది అచ్చ ఈ ఫ్రంట్ షేప్ లో అసలు కుదర్లేదు హ్మ్మ్ అయి పడి పడి పడి పడి కుర్తాను అయినా కుదరలేదు
అ
నిన్నే
నీది టాప్ బా కుట్టు కున్నావే
ఆ ఏంటి సీనియర్ సీనియర్లతో పోల్చి చెప్తుంది ఆ కుట్టేసింది అలా కుట్టేసిందని పోన్లే నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ కుడతారు
హు
హ అప్పుడు ఆ దివదానంతో వేరపాలి ఇట్ట అద జాగిర్ నేర్చుకుంటూకిళ్ళిన శుభ్రంగా ఉ హ్మ్మ్
అహ్మ్మ్
ఆ
అవునా అక్కడే నేర్పితున్నారంట కదా ఏద్ ఏంటీ ఏదో వత్తుందమ్మా షిఫ్ట్ డిజైన్స్ అని చూసావ ఇంస్టాలో ఇంస్టాలో నువ్వు అసలు రాదు కదా ఆ మగ్గం వర్క్స్ ఆ బ్యూటీషియన్ కోర్సు నేర్పితున్నారంట పోనీ అక్కడికి జాయిన్ అవుదామ అవ
ఎండన
నేను అదే అనుకున్నా ఏమి రావట్లేదు పోని అయి నేర్చుకున్నా మనకన్నా మనకి యూజ్ అవుతది క
దాంతోపాటు ఆళ్ళకి మిషన్ లేకపోయినా కానీ ఆళ్ళు వెళ్ళి నేర్చేసుకున్నారు అవి బ్లౌజులు కుట్టడాలు గట్ట నాకు మిషిన్ ఉంచుకుని నేను వెళ్లేదు ఒకదాన్నే కదా
దేనికో దానికి ఏమే ఇప్పుడు కన్నా ఎళ్ళి జాయిన్ అయిపోవాలనిపిచ్చేత్తుందే ఇంట్లో ఉండాలి అనిపించట్లేదు
కాని చాలా దూరమే బాబు ఎల్లడం
చాలా దూరమా నీకే దూరం అయితే మరి నేనేమై పోవాలంట ఆ నాకు ఇంకా దూరం కదు
ఏమో అవును అమ్మో పిన్నీసు బెడ్ మీద ఉందే బాబు గుచ్చుకుం గుచ్చుకుంటుంది ఏంటా అనుకున్నాను. ఇంక నయం ఇంకొంచెం గట్టిగా ప్రెస్స్ చేయలేదు దాన్ని దిగికిపోయేది ఆ ఉంది నిజంగా ఏ మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు లో జాయిన్ అవుదామా మీ ఇంట్లో ఒక మిషన్ ఉంది మా ఇంట్లో ఒక మిషన్ ఉంది. కనీసం మన బట్లన్న కుట్టుకొని బతికేద్దాం
ఏంటీ మీషన్ కూడా నేర్పిత్తరు కదా
ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కానీ మోడల్ మోడల్ బ్లౌజులు డ్రెస్సులు ఇలాంటి కుట్టడాలు పర్ఫెక్ట్ దించేలా దిగిపోయేలాగా నేర్పిచ్చేయలి.
ఖచ్చితంగా జాయిన్ అవుదామంటే వెళ్ళొచ్చు ఇద్దరం ఎ ఎళ్ళి ఇద్దాం రావచ్చు రోజు
అవును ఎక్కడ ఉంటదో కనుక్కోవాలి అదే ఆ మొసలి ఆవిడ ఎల్లెల్లారు చూడు బ్లౌస్ నేర్చుకుండాకి అది నాకు నచ్చలేదు బాబ ఆ అసలు క కనీసం కుట్టుకుండకి మేషన్ ఆ ఏంటి కత్తెర కూడా ఇవ్వదంట కత్తర్లు ఇయన్నీ తెచ్చుకోవాలంట
ఆ ఇంస్టాలో చాలా మంది
లైనింగ్ బ్లౌజులు నేర్పదంట కాదు ఊ
అదే ఆళ్ళే అన్నీ ఇచ్చీను ఆళ్ళే నేర్పితున్నారంట కదా
ఆ అలా లేదు మొన్న ఇళ్ళు ఎళ్ళారు వెయ్యి రూపాయలు ఎంట పెట్టుకుని ఇంటిది ఇక న్యూస్ పేపర్లు వాళ్ళే తెచ్చుకోవాలి. సిజర్లు ఆళ్ళే తెచ్చుకోవాలే ఇంకేంటి బాపిన్ను ఉంటది చూడు దారం ఎక్కిచ్చుకునేది కింద
ఆ
ఆ దారమూ ఆళ్ళే తెచ్చుకోవాలి ఆ బాపిన్ను ఆళ్ళే తెచ్చుకోవాలి దారమూ దారపు రీలు అంటారు చూడు రీలు. అది కూడా ఆళ్ళే తెచ్చుకోవాలి అప్పుడు క కట్చేయడమును అది ఎలా కొట్టలో అది నేర్పుతుదంట.
ఉ
అయన్నీ ఉంటాయి ఇంకెందుకు యూట్యూబ్ లోనే నేర్చుకోవచ్చు కదా
అ
ఊ ట్రైనింగ్ అంటే అయన్ని ఆళ్ ప్రొవైడ్ చెయాలి.
దానికి మళ్ళీ ఫీ కట్టించుకుంటారు కదా ఆళ్ళు
ఊ అన్ని ప్రొవైడ్ చేయకుండా ఇస్ దసరంగా సరంగ చేసేసి చెప్తా ఊరికే వెయ్యి రూపాయల తీసేసుకుంది మళ్ళీ డ్రెస్లు ఇయన్నీ కొంచెం లైనింగ్ బ్లౌజ్ నేర్పిత్త కంట ఇంకెంత ఎక్స్ట్రా అవు దంట ఉత్తి నార్మల్ బ్లౌజ్ ఓటే నేర్పించింది వెయ్యి రూపాయలకది.
ఏ ఎక్కడెక్కడో ఫ్రీయి ఫ్రీయి ఫ్రీయి అంటారు గానీ. మనకు దగ్గర ఎక్కడ దొరకవే
ఊహు
ఫ్రీగా నేర్పిత్నామూ మగ్గం వక్స్ నేర్పిత్నామాంటారు
హ అవును
నేనే ఇస్తా లో తమిళోళ్ళలా ఆరి వక్స్ అని చెప్పి అందులో మాముగయ అడిగాను అడిగితే వాళ్ళే పంపిస్తారంటే ఏ ఫీయీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రం ఐదువందల అంట అయి పంపిచ్చడాానికైనా
అయినా దగ్గరుండి నేర్చుకునే దానికా ఆన్లైన్ లో నేర్చుకునే దానికి డిఫరెన్స్ ఉంటదే బాబు
ఆ ఫోన్ లో అసలు ఆ పని ఫోన్ లో అసలు మనం వర్క్ చేయలేము
నెక్కులు కూడాను ఇంగో ఈ బ్లౌజ్ ల్ తాగలిెట్టాన్ చూడలగే ఉంటది
యూట్యూబుల్లో ఆటిలోనూ వచ్చేత్తంది ఫోన్ లో నేర్చుకోవాలనుకుంట్నాను
ఆ అమ్ అ డైరెక్ట్ గెల్లి నేర్చు నాకు చక్కగా ఫ్యాషన్ డిజైన్ తెలుసు కదా
ఇంత మాత్రమే అర్థమవుద్ది ఆళ్ పట్టి పట్టి చెప్పాల్నాకు హ్
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుక్ అనిపిత్నాయా ఎవరైనా ఫ్రీగా చెప్తనంటే బావుండ్నా ఇక్కడెక్కడన్నా
ఫ్రీ అయితే పనవదు హ్ హ వాళ్ళకొక ఐదొందలన్నా ఇవ్ వమానం
ఆఐదొందలెక్కడ బాబోయ్ ఇరవై వేయిల్లలా ఉంటాయా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సంటేనా
ఇప్పుడు అన్నీ ఫ్రీ ఫ్రీ అంట్నారు కాబట్టి తగ్గుతద నుకుంట్నాను
ఎక్కడన్నా నిరూపిస్తే బాగుండు
రీల్సేవ్ చేసుకున్నావ్ నువ్ వెళ్దాం అంతే ఎళ్ళొచ్చు
ఫ్రీ యనేదా
ఫ్రీ అందే ఫ్రీ యనేదిక్కడిక్కడ ఉన్నాయేంటి ఆ అక్కడెక్కడో ఉన్నాయి కాకినాడా అలాగ